హలో
ఏం చేస్తున్నావు
ఏం లేదండి టీవీ చూస్తున్నా
కా
తిన్నాను ఇప్పుడే తిన్నావా మీరు
నేను తిన్నాను ఇప్పుడే ఫినిష్ కంప్లీట్ చేశాను
ఆ ఏమ్ కర్రీ
నేను అండి మనం పొటాటో టమాటో
ఆహా
మీరు నువ్వు
ఉ మేము ఈ రోజు వంకాయ చేసినాం
బ్రింజల్
హ్మ్మ్ ఎట్లా అండి మీరు వెజిటేబుల్స్ పండిస్తారా మార్కెట్ కి వెళ్లి కొంటార
మార్కెట్ కే పండించే అంత లేదు మార్కెట్ కే వెళ్ళి తీసుకుంటాను వీళు కాకపోతే ఆన్లైన్లో జెప్టో సారీ గ్రాసరీస్ అన్ని ఆన్లైన్లో లోనే నోడుో ఆన్లైన్ లోనే బుక్ చేస్తాను
ట్లో ఎందుకండి ఆన్లైన్ లో చేస్తే ఇంట్లోనే ఉండి బద్ధకంగా అయిపోతాం మా బయట నడిస్తే ఇంకా హెల్దీ ఉంటది కదా
టైం లేనప్పుడు
చాలా బిజీ షెడ్యూల్ ఆ
ఆ బిజీ షెడ్యూల్ లో ఇప్పటికప్పుడు మొన్న నన్ వెజిటేబుల్ రైస్ వెజిటేబుల్ బిర్యానీ కా కావాలనుకుంటే మా పిల్లలు ఆన్లైన్ లో జెప్టోలో ఆర్డర్ పెట్టినాను క్యారెట్ పుదీనా బటానీ పో
ఆ అవన్నీ ఫ్రెష్గా వచ్చినాయా అండి
ఆ వచ్చినాయి ఫ్రెష్గా ఫ్రెష్గా వచ్చినాయి కానీ మన చార్జెస్ మాత్రం బయట వాళ్ళు ఆ ఆ ఆఫ్లైన్ తో పోలిస్తే మాత్రం ఆన్లైన్ కే చాలా రేట్ ఉన్నాయి
మరి రేటు ఎక్కువ అందులో ఫ్రెష్ ఉంటాయో లేవో ఎప్పటిం ఉండో ఉంటాయో స్టోర్ చేసి అవి ఎందుకండి ఈ
ఆన్లైన్ కంటే ఆఫ్ లైన్ బెటర్ గానీ టైం లేనప్పుడు మనం ఆన్లైన్ లో
అది కూడా కరెక్ట్ మేము అయితే అంటే ఎకరాలు అట్లా ఏం పండించ చము గాని ఇంట్లో మందం అప్పుడికప్పుడు ఫ్రెష్గా వేసుకోవడానికి కోతిమిర పుదీన మెంతి ఇట్లా ఇట్లాంటి పెట్టుకొని చిన్నగా ఒక రెండు టమాటా చెట్లు అట్లా పెట్టుకొని అట్లా చేసుకున్నా ఇంక పెద్దగా కుండీలండి మాకు కూడా ప్లేస్ లేదు
అవి పెట్టుకోవటానికే ప్లేస్లేదు
ఆహ
మ్మ్
ఇక పెద్ద కూరగాయలు బీరకాయ ఇట్లా అంత గిట్టా ఇక మార్ కెట్ కెళ్ళాల్సిందే
ఇస్తారా ఎక్కువ బయట
లేదండి బయటనే ఎక్కువ చేస్తాము ఆ ఏ
కానీ ఒక్కొక్కసారి చూసుకుంటే మన ఆన్లైన్ షాపింగ్ లో కొంచెం రెట్ తక్కువ క్కువగా ఉంటాయి కదా
ఆ అవును అది కూడా కరెక్టే గాని ఒకసారి మాకేమైందంటే మా ఇంటి పక్క వాళ్ళు ఆర్డర్ పెట్టారు మొబైల్ ఫోన్ అయి తే మొబైల్ ఫోన్ రాలేదు ఇటుక వచ్చింది అంత ఫ్రాడ్ ఆ అంత
అయితే అయ్యో నా నాకు కూడా ఒకటి ఇన్సిడెంట్ జరిగింది నేను ఒక ఛాయ బుక్ చేసినాను ఒక యాప్ లో నేను చెప్పాను కాని ఒక యాప్ లో బుక్ చేసాను ఏంటి ఏమి టి బాక్స్ పంపించాడు మళ్ళీ రిటర్న్ పెట్టాను వచ్చిండు తీసుకున్నాడుగాని ఎమ్టి బాక్స్ మౌంట్ మళ్ళీ రిఫండ్ అవ్వాలి
అట్లానే ఉంటాయండి అందుకేనే ఆన్లైను ఆ ఏమనా కొనాలంట టే భయం అయితుది మరీ వాళ్ళకి ఇటుక వచ్చింది ట్వంటీ థౌజండ్ పోయినాయి అంటే ఇంక అప్ప నుండి కొంచెం భయం వేస్తది ఇంకా చేయలేదు చేసినా యూజ్ లేదు పోలీసు వాళ్ళ కూడా చెప్పిరు ఇక వాళ్ళది ట్రాక్ చేయ చేయడానికి రాలేదు వాళ్ళు బ్లాక్ చేసేసిరు అన్నట్టు మనల్ని
అయ్యో ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితేనే కొంచెం భయమైతుంది ఆన్లైన్ లో చేయాలనుకుంటే
వాళ్ళు బ్లాక చేసినాక వాళ్ళతో చాట్ చేసింది వాళ్ళు ఇట్లా ఈ రేట్ కమ్ముతాం అది ఇది అవన్నీ మళ్ళా హైడ్ అయిపోయినాయి బ్లాక్ చేస్తే ఏం కనవల్లేద్ అన్నట్టు పోలీసు వాళ్ళకి కూడా వాళ్ళు ఏం ట జేడేవీల్లు లాసయ్యిరు
ప్లాన్ తోన్ చేసారు ఆ హలో
ఊ ఇది
ఆన్ ఆన్లైన్ ప్రిఫర్ చేయరెక్కువ
క్లాత్స్ బట్టలు తీసుకుంటారా
తీసుకున్నాను తీసుకున్నాను కానీ ఇంత క్వాలిటీ అంటే రేటు రేటుని బట్టి ఉంటాయి సిక్స్ ఫైవ్ టైమ్ సిక్స్ టైమ్స్ చేసినమంటే
అవునవును కానీ ఏమనిపిస్తదంటే ఇప్పుడు ఆప్లైన్లో అయితే మన ముట్టి క్లాత్ ఎట్లా ఉంది చూసి కొనచ్చు
ప్రైతి క్లాత్స త్రంగ్ క్లాత్స్ మాత్రం మనం బయటనేయి ఈ నేను హోమ్ డెకరేటమ్స్ ఎక్కువ ఆన్లైన్లో చేస్తాను
ఆ అవి బాగుంటాయి
అవి బాగుంటాయి డిఫరెంట్ మనకి బయట దొరికాయి అవి
అవునవును ఇప్పుడు పెళ్లిలకైనా ఏ మైనా ఇద్దామ అంటే అదే అదే ఫోటో ఫ్రేమ్ అవే ఉంటాయి ఇందులో అయితే బాగుంటాయి ఆన్లైన్ లో
మనం ఇ మనం ఇల్లు చాలా మంచిగా ఉండాల అనుకున్నాం అనుకో డి కొంచెం డిఫరెంట్ గా ఆర్డర్ పెట్టాను వచ్చినాయి కానీ ఈ మన క్లాత్స్ గానీ ఇంకా ఏంటి గ్రాసరీస్ అయినా బయట తీసుకుంటేనే బెటర్ చూసి తీసుకుంటాం కదా క్వాలిటీ ఉంటాయి
ఉ అవి ఇట్లా పంపే వరకు మాకు భరోసా లేదు ఆ
ఆన్లైన్ శారీసా లేకపోతే ఆఫ్లైన్ శారీసల షాపింగ్ ఇప్పుడు ఈ మధ్యలో ఏం చెయలేదా
చేసాను మొన్న మన బర్త్డే ఉండే బర్త్డే వండే అయితే చేస్తాను బానే వచ్చింది ఇగ వచ్చిన కాబట్టి ఒక్కొక్కసారి బాగానే వస్తాయి ఏం కాదు ఒక్కొక్కసారి అట్లా అవుతాయి
ఒక్కొక్కసారి అయిపోతాయి అలా
ఉ డ్రెస్ తీసుకున్నాను నేను
అవును నేను కూడా పిల్లలకి తీసుకున్నా క్వాలిటీ అంటే అంత ఉండదు ఏం ఉండదు ఇక మనం వర్క్ తిట్ అన్నట్టు ఏం మ త్రీ హండ్రెడ్ వెళ్తే త్రీ హండ్రెడ్
ఇ సరిపడా ఎట్లా ఉంటాయో అట్లానే వస్తాయి యూజ్ అంత ఇగా ఉంటాయి అనిట్ ఒకట్టు
యూజన్ త్రో అయితేనే తీసుకోవాలి దాన్ని ఇ లైఫ్ లాంగ్ అంటే మాత్రం బయటనే చూసి చేసుకోవాలి
అవునండి అది కూడా కరక్టే
ఉ ఆన్లైన్ క ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్ కన్నా ఆఫ్లైనే బెటరు కానీ మనం హు ఆన్లైన్ అయితే టైం డిలే అయిపోతుది టూ త్రీ డేస్ గ్రాసరీస్ అయితే బెస్ట్ ఫాస్ట్ డెలివరి ఎప్పుడైనా ఫుడ్ ఎప్పుడైనా మనకి ఓపికలు ఏమ అనుకున్నా
ఎట్లనే చేసుకున్నా లో లోకల్ యాప్ ఉంటది లోకల్ యాప్ లో మంచూరియా ఫాస్ట్ ఫుడ్ ఇవి చేసుకున్నాము బానే వచ్చింది
అయితే నేను ము న్న అ మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినం మేము మేము అయితే ఒక ఇన్సిడెంట్ అయింది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటకిళ్ళినము మా ఫ్రెండ్ వళ్ల పాప ఐస్ క్రీమ్ కావాలనింటే తను బుక్ చేసింది ఏం చేసింది ఇంకా మన మన కప్పు ఉంటంది చూడండి కప్పు ఐస్ క్రీమ్ కన్నా దాది ఒకటి హండ్రెడ్ ఎంఎల్ ఓన్లీ వన్ అది వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ పడింది
వన్ ఫిఫ్టీ సిక్స్ చిన్నదానికి
చిన్నదానికి అందులో చూస్తేనేమో అది హండ్రెడ్ ఎంఎల్ లానే ఉంది అదే తను ఏమనుకున్నది
అ
అనుకొని చూస్తే పెద్దగా అనిపిస్తుంది గదా అని బుక్ జేసింది వచ్చి చూస్తే ఏంది చూసి ఓపెన్ దానికి ఇంకా ప్యాకింగ్ మంచిగా జేసుకొని వచ్చి తీసుకొని వచ్చిచ్చిండు
ఆ
అది ఎంత అది ఎవరికి తన ఒకదానికి వట్టి కప్ ఐస్ క్రీమ్ ఉంటది చూడండి
ఆ ఆ
ఆ వన్ సిక్స్టీ రూ సిక్స్ రూపీస్ పెడితే ఎన్ని ఐస్ క్రీమ్స్ వచ్చేటియో
అందరు గలిసి కూస్సోని తినచ్చు
కోన్ ఐస్ క్రీమ్స్ కప్ ఐస్ క్రీమ్స్ ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ డబల్ ఉంటాయి ఎవరన్నా అంత ఫిఫ్టీ రూపీస్ బెట్టి
మరి టేస్ట్ బాగుండే అంటనా
క్వాంటిటీ మాత్రం చాలా తక్కువ వచ్చింది అవు అట్లా ఇన్సిడెంట్ అయింది మనం చూసుకోలేము అప్పుడు అప్పుడప్పుడు
అవును ఈ హలీము ఫ్రెండ్ జేసింది ఇప్పుడు రంజాన్ గదా చేస్తే అది గూడా ఇంతే ఆ ఇంకా దానికి డెలివరీ ఛార్జ్ కలిపి
అంటే మనకి ఇంత జేస్తే ఇంత డెలివరీ ఛార్జెస్
ఉమ్ అవును డెలివరీ ఛార్జ్ అదే అదేదో మనమే పోయి తీసుకోవచ్చు లేకపోతే ఇంట్లో
కొని తీసుకొని వచ్చింది బెటరండి
ఆ ఇప్పుడు బిర్యానీ తిందామని అని అనిపించినప్పుడు బిర్యానీ ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ బెట్టి ఫ్యామిలీ ప్యాక్ తెచ్చుకున్న ఒక పూ టమందం అయితది ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఆ ఆఫ్టర్నూన్ డే అయిపోది అదే ఫైవ్ హండ్రెడ్ బాస్మతి రైస్ ఇంట్లో తెచ్చి ఇంట్లో ప్రిపేర్ జేతే మా ఆఫ్టర్నూన్ తినొచ్చు ఈవినింగ్ తినొచ్చు
మళ్ళీ అది ఎలా చేస్తు ఎలా చేసిండో గూడా తెలువదు గదా ఏ చికెన్ తెలియదు నిన్నడిది అదే వేడి చేసి ఇచ్చింది గూడా తెలువది ఇగా ఈ ఆన్లైన్ షాపింగ్ వల్ల చాలా లేజీ లేజీ తయారైంది రండి ఆఫ్లైన్ ఐతేనే బెటర్ అండి
ఉమ్ నడవము చేయము ఇంకా బద్దకస్తులం అయిపోతాం
ఫుడ్ ఫుడ్ వల్ల చాలా మంది టిఫిన్ టిఫిన్ లంచ్ డి
ఇంకా ఈ సిటీస్ లో ఎట్లా అంటే మార్నింగ్ లేస్తరు ఆ టిఫిన్ ఆడరు పెడతారు అయిపోతది బ్రష్ యెత్తరు అది వస్తది తింటరు మళ్ళా ఆఫ్టర్నూన్ అయితే ఇంకొటి ఆర్డర్ జేస్తరు తింటరు అసలు వండుకోరు చెయ్యరు స్నానం చేయరు అట్లనే
అయ్యో ఇప్పుడు ఫంక్షన్స్ లో కూడా చేయడం చాలా తగ్గించారు అన్ని ఆర్డర్ పెట్టి
అవును అవును అ క్యాటరింగ్ ఇచ్చి
క్యాటరింగ్ అది గూడా అయిపోతుంది రాను రాను చాలా
ఇంకా దీని వల్ల ఆన్లైన్ షాపింగ్ వల్ల డిసడ్వాంటేజ్ ఏ
తున్నాయి గదా ఆన్లైన్
ఉమ్ ఉమ్ అవును అయితే ఇప్పుడు మనీ పే చేద్దామన్నా గూడా క్యాష్ ఉన్నది అనుకోండి క్యాష్ ఉంటే ఇప్పుడు ఏదైనా కట్టనీకైనా అరే ఇప్పుడు అద్దులే ఎందుకు ఖర్చు అవసరమా అనుకుంటాం అదే ఫోన్ ఫోన్ లో పే మనీ ఉంటే ఇగ ఆలోచించాం మనీ యేసేస్తనే ఉంటా అంటే ఏ ఫోన్ ఉంటే అంతే గదా క్యాష్ ఉంటే జేస్తే కొంచెం ఆలోచిస్తాం
అవును క్యాష్ ఆన్ డెలివరీకి ఛార్జెస్ వేరే ఉన్నాయి ఆ ఆన్లైన్ పేమెంట్ కి ఛార్జెస్ వేరే ఉన్నాయి ఇక ఆన్లైన్ ఇప్పుడు కొంతమంది క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి వచ్చినాక రిటర్న్ చేస్తున్నారు
మ్మ్
చాలా మంది అని ఇప్పుడు ఈ క్యాష్ అయినా మన ఆన్లైన్ పేమెంట్ పెట్టారు
అవును
ఈ అందుకనే ఆప్లైన్ కన్ ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ షాపింగ్గా బెటర్ ఇ మన క్వాంటిటీ క్వాలిటీ రెండు తెలుస్స్తాయి ఫ్యూచర్ కూడా ఉపయోగపడేటట్టు ఎప్పుడైనా ఆన్లైన్ షాపింగ్ చే చేయకంటే ఆఫ్లైన్ షాపింగ్ చేయడం
కానీ ఇప్పుడు టెక్నాలజీ నడుస్తున్నా కాలం
చాలా జనరేషన్స్ ఫాస్ట్ ఇప్పుడు ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఇప్పుడు పెట్టి ఆర్డర్ పెట్టి ఇప్పుడు వస్తది అనే మనకి ఇప్పుడు కావాలంటే అంతే అది
మ్మ్ వాళ్ళకి కావాలంటే చేసుడే సరే అండి బాయ్ అ